హలో
హలో ఆ తిన్నాం అండి మీరు తిన్నారా
ఆ తిన్నాం ఏం చేస్తున్నారు హలో ఆ ఏం తిన్నారు
అట్లే బిర్యానీ తిన్నామండి మీరేం తిన్నారు
మేమా ఈరోజు సాంబారు రైస్ తిన్నామండి
ఆ చికెన్ తినలేదా ఈరో చూ సండే కదా
లేదండి మేము నాన్ వెజ్ అంత తినము
అవునా నాన్ వెజ్ చేయడానికి వచ్చా మీకి
ఆ వచ్చండి ఎప్పుడైనా చేసుకుంటాం
ఆ చెప్పురా చికెన్ చికెన్ కర్రీ ఎలా చెయ్యాలో చెప్తారా
నాకా నాకు మరి అంతేం రాదు కాని జస్ట్ ఎలా చేస్తారో నాకు తెలుస అండి మా అమ్మ వాళ్ళు చేసేటప్పుడు చూస్తా నేను
ఆ అదే చెప్పండి
ఎలా అంటే మేమైతే ఆ చికెన్ చేసినప్పుడు ఆ వాటిని కొంతమంది కడుగుతారు కొంతమంది కడగరు చికెన్ని మీరు కడుగుతారా వాష్ చేస్తారా ఫస్ట్ వాటిని
మేము కడుగుతామండి మీరు కడుగుతారా లేదా అట్లే తింటారా
తేవండి
ఆహా అట్లే తింటారా
దన్ని వాష్ చేసి టేస్ట్ పోతుంది అంటరు ఫస్ట్
అవునా
ఆ అందుకు మా మమ్మీ వాష్ చేయదు
ఓకే
మేమేం చేస్తామంటే ఫస్ట్ దాని కి ఆ మసాలా లాగా ప్రిపేర్ చేసుకున్ టాం అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్టు
ఆ
చెక్కా లవంగం ఉల్లి ఉల్లి పాయా
ఆ
ధనియాల పొడి
ఆ
ఆ ఎండు కొబ్బరా
మీరు అది ఐ ఐదు వెరైటీలుగా చెక్క అట్ల ఐదు ఉంటాయి కదా ఐదు ఏస్తారా
ఏవి
చెక్కా, బిర్యాని ఆకు, అట్లా ఐదుంటాయి కదా.
అవి గాదు ఓన్లీ చికెన్ కర్రీలో కైతే అలా చెక్కా ఉరికే లవంగమూ ఆ లవంగం ఇప్పుడు ఎవరు ఏసుకోరు గ్యాస్ ట్రబుల్ వస్ స్తుందని గ్యాస్ ఉంటుందని.
ఊ
ఎ ఉరికే ఆ వెల్లుల్లిపాయీ, ఉల్లిపాయా ఆ ధనియాల్ పౌడరు.
ఉమ్
నెక్స్ట్ ఆ ఇంకా ఏంటి కొత్తిమీరా, ఎండు కొబ్బరా, అవన్నీ వేసి మిక్సీకి పట్టిచ్చీ అల్లం గూడా.
ఉమ్
ఆ తర్వాత్ త వాటినీ చికెన్ లోక్ మిక్స్ చే మిక్స్ చేసి కొంచెం వాటర్ ఏసి ఫ్రై చేసేస్ కుంటమంతే
అంతేనా
ఆ మీరు ఎలా చేసుకుంటారూ.
మాది సేమ్ అండి సేమ్ ప్రాసెస్ ఏ
మీరూ అలానే చేసుకుంటారా.
ఉమ్
ఆ అంటే కొందరు ఉరికే ఫ్రై చేసి ఉరికే మసాలాలు వేసుకొని అలా కూడా చేసుకుంటారు కదా.
ఆ లేదు లేదు మేం అట్ల చేసుకోం.
అవునా అవున మీరు చేస్తారా చికెనా.
లేద్ అండి జస్ట్ తింటాం అంతే మనం. జస్టు తినడం వరకే మన పనీ.
అవునా. నేర్చుకోవాలండి ఇప్పుడు అబ్బాయిలు కూడా వంట నేర్చుకుంటున్నారు.
అవునండి మరి మీరు నేర్చు కోవచ్చు కదా అండి.
ఏంటీ
మీరు నేర్చుకోవచ్చు కదండి అన్న
ఆ అమ్మాయిలకి మ్యాండేటరీ అండి నేర్చుకోవాలి. నాకు కొంచెం కొంచెం వచ్చ అండి నాకు మ్యాగి చేయడం వచ్చూ, పులిహోర చేయడం వచ్చూ
ఇంకా ఏమేమి వంటలు వచ్చండి.
కాఫీ బాగా చేయడంవచ్చూ.
ఆ
ఆ ఇంకా లెమన్ రైస్, పులిహోర ఇలా అంతా నేన్ చేస్తా.
చట్నీ చెయ్య వచ్ చ్చా మీకి
చట్నీనా అంటే ఆ దోశలకు చేస్తారు అలాంటి చట్నీస్ ఆ ఏమైనా వేజిటెబల్ చె నేసు ఆ వచ్చండి మేము చాలా బాగా చేస్ మ గ్రౌండ్నట్ చట్నీ
ఆ
మీకు తెలుసా గ్రౌండ్నట్ చట్నీ
ఆ తెలిదండి చెప్పండి ట్రై చేస్తాం
చనక్కయలు చట్నీ అంటారు
ఆ తెలీదు మీరు చెప్తే ట్రై చేస్తాం ఎలానో
ఆ ఏంటి మేమైతే ఎలా చేసుకుంటామ అంటే ఫస్ట్ గ్రౌండ్నట్స్ అంతా ఫ్రై చేసి చన కాయల్ని చెనక్కయలని ఫ్రై చేసి తర్వాత అవేంటి పచ్చిమిర్చిని ఫ్రై చేసి ఆనియన్ని ఫ్రై చేసి
ఆ
ఇంకా కొంచెం దాంట్లోకి జీలకర్ర ఆవాలు
ఆ
అలా ఫ్రై చేసి మరి టమాటో
మ్మ్
ఫస్ట్ వాటిని అన్ని ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత అంది పే మిక్సీలోకి వేసుకొని మిక్స్ పట్టేయడమే
తాంతకు వాటర్ పోయరా
ఆ యాడ ఎక్స్ట్రా కావాల అంటే యాడ్ చేసుకోవచ్చండి తక్కువ మెంబర్స్ ఉంటాయి ఎందుకంటే ఆటలో
ఆహా
మేము అలా చేసుకోమండి వాటర్ వేసు
ఆ మీరు గట్టిగా తింటారా
ఆ చాలా దోశలోకైతే అలానే తింటాము ఇప్పుడు పొంగల్లోకి చట్నీలో ఆ పొంగల్కి ఉప్మాకి అలా అయితే చట్నీ అలా ఉండాలి ఇప్పుడు దోశలోకి ఏ దాంలకన్నా అలా ఉండవద్దు కదా
ఆ ఆ
ఇంకా మీకేమైనా చెట్నీస్ తెలుసా చేస్తారా
లేదండి మాకు వంటేమీ రాదు రాదు
అవునా
మీకి రాసంపేఠ ద మచ
రసమా ఆ రసం మాకు చాలా టేస్టీ వచ్చిండి రసం మాకి
ఎలా అంటిడి పెట్టేది ప్రాఫెస్ చెప్తే మే
అంటే మేము మేము రెండు రెండు ఆ అంటే రెండు రకాలుగా చేసుకుంటాం మేము రసం
ఆ రెండు చెప్పండి ఏది బాగుంటే ఏది నచ్చితే అది చేసుకుంటాం మేము
అంటే ఇప్పుడు ఫెస్టివల్ రోజు ఉఓల్గా రసం అని అది చేసుకుంటాం కదా కొంచెం మన ఇంట్లో బొప్పెట్లకి చేసి పూర్ణం కొంచెం వేసి ఆ బర్లు కొడుకిిన ఇప్పుడు కొంచెం అది రసం తీసుకొని అలా చేసి చాలా ఘాట్ టిగా
గా
ఉల్గ రసం అండి అది చాలా బాగుంటుంది ఇంకా ఇంకో రసం ఏంటంటే టమాటా రసం ఎవరైనా చేసుకుంటారు అది ఫస్ట్ టమాటాలు అన్నీ మిక్స్ పట్టిచేసి
ఆ
తర్వాత వాటిని ఒక బౌల్ తీసుకొని దాన్ని ఆ మిక్సీ పట్టిచ్చిన దాన్ని మేమైతే ఫ్రై చేసుకుంటాము
అవునా
ఆ ఫ్రై చేసి తర్వాత ఆ ఉల్లిపాయ కొంచెం వెల్లుల్లి ఇంకా కొంచెం కారం రసం పొడి అలా అంతా వేసి ఒక వాటర్ లో
ఆ
మరగనిచ్చిన తర్వాత మళ్ళీ ఆ టమమాటా వేసి సి అలా అంత వేసేసిన తర్వాత మళ్ళీ లాస్ట్ లొ తిరవాత అనమాట
మీరు చింతపండు వేయరా రసంలోకి
ఆ వేస్తామండి ఎప్పుడు వేస్తామంటే మేము చింతపండు ఆ టమాటా ఆ కాని ఆడిచింటాం కదా అప్పుడే కొంచెం వాష్ చేసేసి దాంట్లోనే వేసేస్తాం
ఓహో ఒకే ఒకే
ఆ ఇంకా ఏంటి ఏం చేస్తున్నారు
ఏం చేయలేదు ఉన్నా ఊరికే ఉన్నా
అవునా
హ్మ్
ఎంత
హ్మ్
మీకేమైన తెలుసా వంట
ఏం లేదండి అన్నం పెట్టడంవచ్చు
ఆ
అప్పుడప్పుడు మా ఇంట్లో దోశలు వేస్తాను
దోసెలు ఎలా వేస్తారండి అంటే కొందరు వాటర్ లాగా వేసేసి మొత్తం అంతా పెనుమంతా వేసేస్తారు కొందరు మాత్రం గట్టిగా పెట్టి ఇలా ఇలా రుద్ది పోస్తారు కదా
ఆ ఆ పెనుమంతా వేసేదండి
పెనుమంతా వేసేదా మేము కూడా అలానే
ఆ
ఆ
ఆ ఆ
ఎగ్ దోశ తింటారా మీరు ఎగ్ దోస తింటారా
ఆ తింటానండి ఆమ్లెట్ చేయడు ఆమ్లెట్ చేసుకోవడం వచ్చు
ఆమ్లెట్ అందరికి వచ్చండి
ఇంకా ఆ
ఇంకా ఏమొచ్చు ఏమైనా ఎప్పుడైనా షేక్స్ గానీ ఐస్ క్రీమ్స్ గానీ చాక్లెట్స్ గానీ ఏమైనా స్వీట్స్ కానీ అట్లా ఏమన్నా ట్రై చేసారా మీరు
నేను ట్రై చేయను ఆండీ జస్ట్ హెల్ప్ చేస్తా నేన
ఆ నేను ట్రై చేసా అండి
ఆ ఎందరు చచ్చిపోయినారండి దాని వల్ల
లేదండి మా ఇంట్లో బాగానే తింటారేమో అట్లేం లేదు
ఆ
ఆ అంటే మేము ట్రై చేస్తామండి ఇంస్టాగ్రామ్ లో పిల్లల కోసం ఏమైనా చేస్తా ఉంటారు కదా ఇప్పుడు డైరీ చాక్లెట్ తీసుకోండి వాటిని అంతా మెల్క్ చేసే జి దాంట్లో ఒక ఐస్ క్రీమ్ తీస్ స్పూన్ పెట్టేసి స్టిక్ తంది దీస్ పెడితే ఐస్ క్రీమ్ అయిపోవడము అట్లాంటి ఇవే క్రీమ్ అన్ని అన్నీ బాగుంటాయి
అవునండి మీకెందరు పిల్లలండి
అంటే మా ఇంట్లో చెల్లి ఉంది కాబట్టి అలా చేస్తుందండి
ఓ అవునా నేను మీకు పిల్లలు ఉన్నారేమో అనుకున్నా లెండి
లేదు లేదు
ఏమండి ఇంకా పెళ్లి చేసుకోలేదు ద మీరు
లేదు లేదు
ఎందుకు
మేము ఇంకా చదువుకుంటున్నాం మా ఇంట్లో చెయాలని అనుకోలేదు
ఆ
ఆ ఇప్పుడెవరు అంత తొందరగా చెయరు కదా
ఎంతంటే మీ వయసు ఓ ట్వంటీ ఉంటుందా
ఆ
ఆ
ఇంకా ఇంకా ఎడ్యుకేషన్ అండి మాక్ చే
ఓకే ఓకే
మీ ప్లానింగ్స్ ఏంటి
మా ప్లానింగ్స్ ఏ లేదద చదువు అయిపోయినాక ఉద్యోగం చేసి పెళ్లు చేసుకునేదంతే
ఆ ఏమైనా ఇంకా ఎడ్యుకేషన్ తర్వాత ఇంకా ఏమైనా చదవాలి ఇది చేయాలి లే అది చేయాలి అదివైనా ఉంటాయి కదా
అ ఏం లేదండి ఎడ్యుకేషన్ తర్వాత ఎతనా మంచి జాబ్ చూసుకొని జాబ్కి వెళ్ళిపోవాలంతేని
ఆ అంతేలెండి ఇప్పుడు అందరు అదే చేస్తారు ఆ
అయ్యర్ స్టడీస్ అని వెళ్తే ఇంకా చాలా డబ్బులు ఖర్చు అవుతుంది
అబ్రాడ్ కంటా యూఎస్ కం త ఏమో చాలా ఉంటుంది ఇక్కడ ఉండే జాబ్ చేసుకుని
కాలని పోతా అంటలా
మీరు బిర్యానీ బాగా తింటావు
దొబ్బి తింటామండి
సరేలేండి అయితే
హ సరే
బాయ్ అండి
హమ్ బాయ్ అండి